హలో
ఆ వినిపిస్తుందా
ఆ ఇనిపిస్తుంది చెప్పు ఇంకా
అది నైరా కట్ క్లాత్ చి నైరా కట్ కుర్తి సైడ్ కట్స్ వస్తాయి నడుము దగ్గర నుంచి యూట్యూబ్‌లో ఒ క అమ్మాయి చెప్పింది టూ పాయింట్ ఫైవ్ మీటర్ క్లాత్ మీషో‌లో పెట్టుకున్నాను అని బాగా కుట్టుకుంది అమ్మాయి స్టి చింగ్ స్ట్రిచ్చింగ్ చూపియట్లా అమ్మాయి
నా నజు నై నడుం కాడనుంచి కట్స్ అంటే కట్స్ పైకి వచ్చే మోడలల్లో అయ్యా
ఆ
బార్డర్ బార్డర్ టైపేసి
ఏంటిది
బార్డర్ టైపేసి పైకొత్తాయ్ కదా
ఆ ఏసుకుంటారు బార్డర్స్ ఏదనా ఆ
అవేనా
జీన్స్ మీద కానీ షార్ట్ కుర్తి కాదు నేను చెప్పేది అది లాంగ్ వచ్చిద్ది
అవునులే వాటి మీద ఎక్కువ జీన్స్ రాస్తుంటే చూశాను
ఆ వాస్తడు లూజ్ లూజ్ ప్యాంట్లు
నడుంటాయి నడుం దగ్గర నుంచి
కడ్స వస్తాయి ఉ
అవునవునలే ఇప్పుడు గుర్తొచ్చింది నాకు
సేము అమ్మాయి పెట్టుకునేది మీషోలో నేను పెట్టుకున్నా వేరే అమ్మాయి యూట్యూబ్లో చూపిస్తే
ట్రై చెయ్యి బాగుంటయి
బాగుంది అది నచ్చి మోడల్ కుట్టుకోవాలని కాకపోతే రెండు టూ పాయింట్ ఫైవ్ మీటర్ క్లాత్తో కుట్టుకోవచ్చా లేదా అని అర్థం కాదు
ఇంక ఏదైతేందీ కట్టొచ్చి కాకపోతే కిందకి వచ్చిది కదా చాలంది అమ్మాయి కుట్టింది అంటున్నావుగా
ఆ అమ్మాయి వేసుకొని చూపించింది నీకు అది తర్వాత లింకు పెడతాలే
స్టిచింగ్ వీడియో చెప్పనా
స్టిట్చింగ్ వీడియో చెప్పరా స్టిట్చింగ్ వీడియో ఇంగా నార్మల్ గానే ఇట్లా పై పార్ట్ కింద కుట్టుకొని దానికి కింద పార్ట్ జాయింట్ చేయడం ఫ్రిల్స్ పెట్టి
కటింగ్ వీడియో
కటింగ్ స్టిచ్చింగ్ ఏమి చెప్పలమ్మాయి జస్ట్ వేసుకొని చూపిచ్చి ఇది కాటన్ క్లాత్ బాగుంది బట్ అమ్మాయి పైప్ పార్ట్ వరకు వేసుకుంది లైనింగ కింద పార్టేయల
మైరా కట్ డ్రెస్ కటింగ్ అంట స్టిచ్చింగ్ అని యూట్యూబ్లో
చూత్తనే ఉన్నా డైలీ నేను అది కుట్టాలని ఈరోజు తయినా అర్ధంమయింది
వచ్చిందా మరి క్లాత్ వచ్చిందా
మీషొల క్లాత్ వచ్చి చాలా రోజులయింది ఈ రోజు పుట్టుకొని రేపు తీసుకువాలి ఊరికని నే కాక్తే లైనింగ్ అనేది కింద వద్ద అనుకుంటున్నా నేను అంత క్లాత్ పడెత్తరు
లైనింగ్ కిందకెందుకు
అదే పైప్ బాడీ పార్ట్ వరకు వేసుకుని
హు చాలు కిందకొద్దు లైనింగ్ అసలు బాగోదు
కింద కొద్దా కింద పార్ట్కీ ఇప్పుడు బాడీ పార్ట్ వరకు లైనింగ్ కావాలంటే మీటర్ తీసుకోవాలా ఎనభై పాయింలు తీసుకోవాల
ఎనభై పాయింట్లు వద్దు మీటర్ కావాలి
మీటర్ తీసుకుంటే కొంచెం హ్యాండ్స్ కూడా వస్తాయి కదా
ఆ
ముందు ఆపని చేయాలి ఈ రోజు తీసుకుపోవాలి ఇలా
టైల్స్ వరకు వచ్చేటటు చేసుకోమ్మయి
ఏంటి
టైల్స్ వర్కు
టైల్స్ ఏంది
హు
టైల్స్ ఏంది
టైల్స్ గంగ టైల్స్
టైల్స్ ఏంది
తొడలు
టైస్ అమ్మా టైస్ టైల్స్ కాదు అహా లైనింగా
ఆ అంతవరకు లైనింగ్ అంటే కొంచెం అది పాతలాగున్నా
ఆ
ఆ అక్కడ వరకు ఉంటే నీకు డ్రెస్ వేసుకోవాలి వేసుకోవాలని కంఫర్టబుల్ గా ఉంటది
ఆ చోత్తాయితే అయితే ఇప్పుడు ఇప్పుడు నేను లైనింగ్ ఎంత తీసుకోవాలియితే
నువ్ లైనింగ్ వందిమా ఆ రెండు మీటర్లు తీసుకుంట చేతులకి ఈట్ల అన్నింటికి వస్తుది
రెండు మీటర్లు తీసుకోమంటావ అయితే. ఊ
ఎత్తను కావాలిగా పై బాడీకి అంత వరకు టైస్ వరకు
అవన్ను లే
నువ్ మిగిల్
అమ్మాయి యూట్యూబ్ లో ఏం చెప్పిందంటే బాడీ బాడీ పార్ట్ వరకే వేసాను ఈ క్లాత్ మందంగా ఉంది కాబట్టి కింద వేయలేదు. మ్ మీరు వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు అనేది. మా అమ్మకు చూపిస్తే వేసుకోవాల అది తోటకుర ఎలాడినట్టు ఎలాడుతుంది. క్లాత్ ఉతికినాక
అవున్ లే ఆ ఇప్పుడు దా అంటాటప్పుడు నేను చెప్పిన పనే బేస్ట్ండి ఇ టైస్ వేసుకున్నాం అనుకో షార్ట్ కట్లు ఉంటాయి కదా షార్ట్ కట్ టాపులు ఉంట్టలే. అట్లా అట్లా వేసి కొంత వరకు సరిపోయిద్ది. అది మిన్న కింద వరకు అటేసుకో నీ పట్టుకుందుకు ఉంటది వేసుకోపోతేంది అంటే ఏంటంటే లైనింగ్ ఉంటే తొందరగా గాలి గోళ వెయ్యవు
అట్ అయితే రెండు మీటలు కొనుక్కుంటే సరిపోయిద్దిగా
ఆ
ఉంటదా అది
ఇయాన్స్క ఇకాయేసుకోనే ఏది వేసుకోనిది నీ ఆప్షన్
హ్యాండ్స్ క వేసుకోవాలి హ్యాండ్స్ కి అదే ఆ క్లాత్ మీద వేసుకోలేను ఆ టాప్ గుట్టుకున్నానా లైనింగ్ లేకుండా లూజ్ అయి మెడన్ జారుతా ఉంది
లైనింగ్ ఉంటే అక్కర్చుకున్నట్టు ఉంటది లైనింగ్ లేకపోతే
ఏల పడుతుంది ఆ ఏల పడతుంది ఇప్పుడు క్లాత్. ఇప్పుడు నేను నెక్ నెక్ డిజైన్స్ పెట్టుకోవచ్చు కాబట్టి సిక్స్ పెట్టుకుంటే సరిపోయిద్ది కదా.
ఏవన్ డిజైన్
ఏదో ఒక డిజైన్ పెట్టుకుంటాను ఇంకా సిక్స్ పెట్టుకున్నా బాగుంటంది కదా ఫైవ్ అంటే అది పైవకి ఉంది కదా మొన్న
ఫైవ్ అండ్ఫా ఓ పైకినేది ఏడి కింద కింద లా పొడవనేది నువ్ తీసుకునేది
ఆహ ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుంటే నెక్ అనేది త్రీ పెట్టుకోవాలా శోల్డర్ అనేది టూ అండ్ హాఫ్ పెట్టు కోవాలా లేకపోతే నెక్ టూ అండ్ హాఫ్ పెట్టుకని సాల్ త్రి పెట్కోవాలా
నెక్కువ టూ తీసుకోసాలు.
నెక్కు టూ చాలా
ఉ. ఫైవ్ అండ్ఫా పెట్టుకున్నా వనుకో
మరి నువ్వు అది అట్లా పెట్టుకుంటే అది బిగిచ్చినట్టుగా ఉంది కదా నీకు అని అన్నావు నువ్వు
చాలా ఏలాడిపోతుది కుట్ట లేప్పు ట అండ్ హాఫ్ అయిది కుట్ల్లో పోయిద్ది కాబట్టి అటు లు హ్యాండ్స్లోకి నెక్లోకి మడతబెట్టి కుడతావగదా ఇది పెట్టుకుంటే టూ అండ్ హాఫ్ లోకి వెళ్ళిపోయిద్ది క్లాత్
హ్మ్
ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే నీకు ఇంకా సన్నం కావాలంటే టూ అండ్ హాఫ్ తీసుకో అంటే నీకు ఎంత వెడల్పు కావాలో అంత లేదులేే నాకు నార్మల్ గుంటె చాలంటే టూ తీసు కుంటే నాకు అది షోల్డర్ కాడ సన్నగ ఉండాలి నైస్ ఉండాలంటే టూ అండ్ హాఫ్ త్రీయ అది మన ఇష్టం ఇంకా
ఊహూ
అదేంటంటే కొంచెం మనకి బలంగా ఉన్నాంనుకో షోగా ఉంటది అన్నమాట తక్కువ పెట్టుకున్నా కూడా
ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుంటే ఇంకా ఆమ్ రౌండ్ కూడా ఫైవ్ అండ్ హాఫే తీసుకోవచ్చు గా కిందికి సిక్స్ తీసుకున్నా పర్లేదు హ్మ్ అక్కడే అది తెచ్చి నాలుగు రోజులు అవుతుంది మొన్నటి దాకాంటే ఇంకా కుట్టకూడదని కొత్త బట్టలు పట్టకూడదని ఎందుకులే అని కుట్టలా
అదే అదే
మొన్న ఒకటి గుట్టా మా పెద్దమ్మ దిజాకెట్
హ్మ్
ఇంక ఈ రోజు అది కుట్టుకొని పోదామని రే పొద్దున్న దాక మా పెద్దమ్మ దా
హ్మ్
మా పెద్దమ్మదా ఆ మాఅమ్మ ఆదే సేము వాళ్ళిద్దరిది
అదే అదే
ఇంక అదయ్యాక అక్కడ బెట్టా నేనేందంటే జాకెట్ ఆది ప్రకారం తీయట్లేదు లే నడుం బేస్ చేసుకొని ఆ మా వీడియోస్ లో ఆమె చెప్పే ప్రకారం ఫాలో అవుతుంది ఈ జాకెట్ అదంటే నా వల్ల కావట్లేది
నేను అంతేగా నేను నడుంబేసేగా కట్ చేసేది
హ్మ్ అట్టే జేత్తన్న నేన్ గూడా
హ్మ్
మనకు తెలిసిన వాళ్ళ అందరూ ముప్పై లోపే ఉంటారు నడుములు మరీ ముప్పై పైన ఎవరీయి లేదు
ఏయ్ ఇప్పుడు మా ఇంటిగళ్ళమా ఎంతలావు ఉంటదో తెలుసా ఆ కూడా ఫైవే తీసుకుంటుంది షోల్డరు
మరి
ఫైవే తీసుకుంటంది షోల్డర్ కాపోతే మనమేంది నేనేంది వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటాం కద మన ఎక్కువ ఉన్నారు అని ఆమె టుూ తీసుకుంటంది
టూనే తీస్ అవును మా ఇంటి పక్కన బీబ్ జాన్ అని చెప్పిన చూడు నిన్న మొన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు అదే అటు వెళ్ళేటప్పుడుకి మా మా అమ్మది ఒకసారి కటింగ్ ఎలా చేస్తరు చూపీయండి అని చెప్పి వెళ్ళి చూస్తే మా అమ్మకు టూవే పెట్టింది
హ్మ్
సరిపోయింది అవే మరి మనం వన్ అండ్ హాఫ్ పెడితే కరెక్ట్ సరిపోతుంది నాకు అర్థం కాల
ఐదే పెట్టుకోవచ్చు అదేంది షోల్డర్ వెడల్పు తగ్గి పెరిగిద్దే అంతే నువ్వు వన్ అండ్ ఆఫ్ పెట్టిందని జాన్ బీ పెట్టిందని చూడు ఇది కొంచెం ఎక్కువ ఉంటది అయ్యాం జారవు ఆమెంత లావు ఉంటది తెలుసా ఆమెన్న ఫైవ్ పెట్టి నీదేందక్క నే తె నీకు మేము కూడా చైదున్నరబెట్టేదాన్ని అంటే నాకు ఐదు సరిపోత్ కదా అమ్మ అంది ఆ ఎక్కడ నేర్చుకుంది లే గవర్నమెంటోళ్ళు నేర్పె మిషన్లు
ఆహా
అట్ట నేర్చుకుంది ఆమే కటింగ్ ఏందో అస్సలు అర్ధం కాలే నాకు
నాకు ఆ బీప్జన్ కాటింగ్ అస్సలర్థం కాద్
దబిడి జిబిడి కటింగ్ రాద్ ఆమెది
ఆహా బాగో చ్చే వాళ్ళు ఎట్ల అంటే అట్లా కనుక అసలుకు బీబ్జన్ కట్ చేసిన జాకెట్ అయితే అల్లాడిపోయా నేను కొ దు ఆ క్లాత్ సాలిసాలని గా కట్ చేసింది మనకేందంటే నీట్ గా కరెక్ట్ గా ఉంటేనే బాగుండే అనిపిస్ స్తది వాళ్ళు అదరాభదరా కట్ చేసేలేకి ఓడి కింది కోటి పైకి లైనింగ్ కిందికి ఉంటే క్లాత్ సరిపోవట్లే క్లాత్ కిందికుంటే లైనింగ్ సరిపోవట్లే ఇల్ ఎట్టకుడుతరో కుట్టే టప్పుడు అనుకున్నా మళ్ళ షేప్ పట్టీలు కూడా ఏందంటే నేనెంది రెండులు కట్ చేసుకుం తనన్నమాట మధ్యలో ఇప్పుడు లైనింగ్ మధ్యలో పెట్టి వేరే క్లాత్ కూడా ఎస్ స్తమా లైనింగ్ ఏసే త్
మ్ ఈ షేప్పటిలు మందంగా ఉండడానికి
నేను మర్చిపోయి వేయలేదు మాయ్ నిన్నట్ దాని కి ఫిట్టింగ్ ఉండిద్ధి లేకపోతే పిక్కపోతది
ప్యాంట్ క్లాత్లు ఉంటాయి కదా పలినికిరాని ప్యాంట్ క్లాత్ ప్యాంట్ క్లాత్ అయి మిడిల్ లో వచ్చేటట్టు ఏసుకో
మా అమ్మ అదే అం ఎన్ని కుట్టి మర్చిపోయానావ్ ఎట్ట మర్చిపోయానవు అన్ని కుడితివి మరి ఎ ట్టేయకుండా ఉన్నావు నువ్వు అంటంది మర్చిపోయినా నేను లైనింగ్ పెట్టి మధ్యలో మైన్ మెయిన్ క్లాత్ పెట్టేసి ఇంగ వేసి కట్ చ్ కుట్టేసా
ఆ ఫిట్టింగ్ బాగుంటాయి అనమాట అయ్యి ఎస్తే ప్యాంట్ క్లాత్లు ఉంటాయి కదా జీన్స్ ప్యాట్లుగాయినా
ఆ అవును అయ్యేత్తే
మీయ్యేయ్యే కాకండి లేగన్ ప్యాంట్లయి
ఆహా కాదులే మా తమ్ముడివి ఏస్తా ఉంది కానీ నాకు మతికిరాలే
అవునులే ఏయ్యి అయ్యే ఏస్తే బాగుంటది మరి మీ అమ్మ బయటి ఎల్లదా ఇప్పుడు
ఆహా మా అమ్మలు తియడంలే నేను అసలు అప్పుటికప్పుడు మేడం పెట్టింది జకిట్ నిజంగా సూపర్ కుట్ట నాకే అనిపిచ్చింది ఆ జాకిట్ బల్లే సరి పోయింది అదన్న ఇదన్న వంకలు పెట్టిద్ది గాని ఆది అసలు వంకలే పెట్ అట్లా నైట్ నైట్ మూడింటిదాక కూర్చొని అన్ని సర్దేసాం అన్న మాట
మ్
సద్దకం నీది ఏం చీరలు లేవే ఏం కట్టుకుపోవాలి గుడికి కొత్తది అని ఆలోచిస్తా ఉంటే ఇంగ మేడం పెట్ టింది ఇగ నాకోటి
మ్
దానివిద జాకిట్ కూడుత ఆగుమా అని చెప్పి ఇంగ అది కుట్ట నైట్
అదేది
చాలా బాగా కుదిరింది నే చిన్నగా అట్ల కొడుతా ఉన్నాను
రేప్ పోతే రేపే అద్ చ్ చీర కొట్టుకుంటా బుడ్డ బి బర్త్డేది
త్ చీర ఇచ్చిందా
అప్పుడు ఏమనా అప్పుడు తెచ్చిందంని జీవితం
ఆ ఆ ఆ
రెండు చీరలు తెచ్చిందంటె
అవును
ఆ అది కుట్టుకుంట బుడ్డ దాని బర్త్డే కి బాగుంటంది రా బర్త్డే కా
చేస్తాను
బాగాతుల
వస్తాలే
హ్మ్
అ ఎమ్మా రైతే